నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్.
గుడ్ ఈవెనింగ్ ఏం చేస్త స్తున్నారు.
ఏం లేదండి ఇలానే ఉన్నా మో మీరేం చేస్తున్నారండి.
ఏమ్ లేదు ఇట్లానే కాలిగున్న
కాలేజ్కెళ్ళారా
వెళ్ళిన
ఆ వెళ్ళి వచ్చారా ఓకే అండి ఈరోజు ఎలా గడిచిందండి చదువు ఓకేనా
ఓకే ఓకే సాటర్డే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయని అన్నారు.
సాటర్డే నుంచి ఎళ్ళి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పారా అండి.
అవును.
ఆహా ఓకే అండి ఇంకా ఏమి సంగతులు అండి మరి
చెప్పాలి మీరే మీ డే ఎట్లా కలిసి గడిచింది ఇవాళ
మొత్తం గడిచిందండి ఉదయం లేవడంతోనే ఆ ఆ ఫ్రెష్ప్ అయ్యాను ఫ్రెష్ అప్ అయి మళ్ళీ టెమ్ మా పాపని దిగ పెట్టి ఆ మళ్ళీ రంగారంగా టెంపుల్ కి వెళ్ళి రావడం అనేది జరిగిందండి. చాలా అద్భుతంగా గడిచింది నాది ఈ రోజు ఊ ఈక ఇ టెంపుల్ కెల్నాం అండి సా సాయిబాబా గుడికి వెళ్తాం మేము ప్రతిరోజు ప్రతి రోజు స్ ప్రతి రోజు ప్రతి రోజు మార్నింగ్ మేము సాయిబాబా గుడికి వెళ్తామండి. అక్కడ గుడి దగ్గర దేవునికి ప్రదక్షిణలు చేసి మొక్కి మళ్ళీ ఇంటికి వస్తామండి. అంటే స్ డైలీ డైలీ మార్నింగ్ అద్ ఇదే అండి దినచర్య మాది
అవునా మీకు సాయిబాబా అంటే ఇష్టమా అండి.
సాయిబాబా అంటే కాదండి మేము అన్ని దేవుళ్ళు ఇగ అన్ని దేవుళ్ళు అంటే నేను మన అన్ని దేవుళ్ళ అక్కడికి వెళ్ళన అండి అలా అన్ని దేవుళ్ళ కాడికి వెళ్ళను ఈ రావి చెట్టు ఐడియా ఉందా అండి.
ఆ తెలుసండి.
రావే చెట్టు దగ్గర ఆ ఒక దారం ఉంటందండి ఆ దారాన్ని చుట్టేసి ఇలా ముడులేసి వస్తానండి అదొకటిే మాత్రం చేస్తున్నా అదొకటి అదోకటి గత కొన్ని రోజులు చేస్తున్నా అదొ ఒకటే చేస్తున్నా అన్ని వెళ్ళ అట్లా దేవుని దగ్గరికి వెళ్ళడము. అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళడం ఇప్పుడు అట్లా లేదండి. ఇప్పుడేమో ఎప్పుడన్న వీలున్నట్లయితే అప్పుడు అలా చేస్తే అక్కడ ఎండలు బాగున్నాయి కదండి ఇప్పుడు
అవునవును.
ఎలా ఉన్నదండి మీ సైడ్ వాతావరణము.
మా సైడ్ కూడా బాగానే ఉన్నాయండి ఎండలు మస్తు మండిపోతున్నాయి. మధ్యాహ్నం బయటికెళ్ళాలంటే భయమైతుంది
ఆ కూలర్ స్టార్ట్ చేసారా అండి
ఇంకా లేదండి పెడదామని అనుకుంటాను
పెడదామని అనుకుంటున్నారా ఉడకపోస్తుందా అండి
మో విపరీతంగా ఉడ్
విపరీతంగా ఉడకపో వస్తుందా ఈ అవునా అండి వా వాన వా వానాకాలంలో మీదిక్కు కొంచెం అంటే కూల్గానే ఉంటందా అండి లేకపోతే ఎలా ఉంటది వాతావరణం వానాకాలంలో
వర్షాకాలంలో కొంచెం ఇటు చెట్లు ఉన్నాయి కాబట్టి మంచిగానే ఉంటది మరి అంత కూల్ ఉండదు ఎండ ఉండదు ఉండదు మోడరేట్గా ఉంటది
ఆ వాతావరణం అయితే వర్షాకాలంలో బానే ఉంటది మా సైడ్ ఏం లేదండి వాన కాలంలో వాతావరణం అనేది బాగా చేంజెస్ ఉంటుందండి చనా వర్షాకాలం వస్తే చానా ఎక్కువ రావద్దండి ఎందుకంటే పొలాలు నష్టం అయితే రైతులు ఇబ్బంది పడతారు కదా ఎంతో కొంత రావాలే అంటే సరిపోయి అంటే వాతావరణానికి తగ్గట్టు వర్షమే పడాలండి లేకపోతే రై రైతులు ఇబ్బంది పడతారు ఎక్కువ అకాల వర్షాలతోని మన వరదలు ఇదురు వస్తేయి కదండి దానితోని ప్రజలకు కూడా చాలా ఇబ్బంది పడతారు కదా అండి
అవునండి ఈసారి మా సైడు వర్షాలు కూడా బాగుండే వర్షం వల్ల కొంతమంది పేద ప్రజలు ఇల్లులు కూడా కూలిపోయినాయి చెట్లు అన్ని మీద పడ్డాయి తుఫాన్ లాగాచ్చ
ఆ అదే అండి ఎలాగైనా కూడా చూసారా మీరు అలా ఏంటిదంటే ఏదన్నా కూడా మనకు వానైనా ఇప్పుడు ఎండ ఎండాకాలం ఎక్కువైతే ఏం కాదండి ఎండాకాలం ఎక్కువైతే ఏమవుతుందండి ఎండకాలం నీ వలన ఇబ్బంది ఇంకా వానాకాలం ఇప్పుడు వానాకాలం ఎక్కువ అయితే వరదలు వస్తాయి ఆ పంటలు నష్టపోతాయి ఎక్కువైతే గిట్టా ఇంకొవరన్నా ప్రజలు ఇ ఇళ్ళలో నివసించే వాళ్ళు వాళ్ళకి చానా వస్తాయి వాళ్ళకు ఇబ్బందులు అయిత కదా నీళ్ళ ఇళ్ళకి నీళ్ళు వస్తాయి వరదలు వస్తాయి నా వాటర్ వస్తాయి డ్రైనేజ్ వాటరు ఇబ్బంది కదండి వాళ్ళలకు కొ కొందరు కొందరికి చానా బాధ అనిపిస్తుంది కదండి
అవునండి
ఇంకా చలికాలం ఎలా ఉంటుందండి మీ సైడ్ వాతావరణం
చలి బాగానే ఉంటదండి ఒక్క నిమిషం ఆ చెప్పండి
చలి ఎలా ఉన్ కదండి మీసైడు అంటే చలి కూడా బానే ఉంటందా
ఒక్క నిమిషం ఉండడి ఆ చెప్పు అవునండి బానే ఉంటది
జ మీ వాతావరణము చలికి బానే ఉం ఉంటది కదండీ
అవునండి ఉన్నాయ్ దా జై భీమ్
చెట్లు బానే ఉంటాయా అండి
అండి ఇంకా లేదండి
ఇప్పుడు చెయ్యాలా అండి వంట
ఆ ఇంకా ఇప్పుడు చేయాలి కొంచం గోబీ టమాటా వండాలనుకున్
గోబి టంగన్ టమాటా అండుదామను కుంటున్నరా
అవునండి
ఆహా సరే అండీ ఇంకా ఇది మనా ఇప్పుడు మీ దేనిపైన అంటే ఆ మీక్ మీకు అవగాహన ఉన్నా దేనిపైన అవగాహన ఉన్నదండి పండగల మీద అవగాహన ఉన్నదా
ఆ
ఏ పండుగలు ఉంటాయండి మీరు సెలబ్రేట్ చేసుకుని అంటే మీరు మీరు మీరు మీరు చేస్ కునే పండగలు ఏవేవ్ ఉన్ ఉంటాయ్ అండి ఇప్పుడు ముంగట్లో రామ్ నవమి వస్తున్నది రామనవమి గురించి ఏమన్న ఐడియా ఉందా అండి
ఆ ఇప్ ఇప్పుడు సీతారాముల నవమి పండుగ ఉంటది కదా
ఆ కళ్యాణోత్సవం
ాల
హలో
ఆ అవునండి ఆ గుళ్ళో అ రాముల వాళ్ళి పెళ్లి చేస్తారన్నట్టు మళ్ళీ ఇంకా తర్వాత తా భోజనాలు గుడా పెట్టిస్తారండి
హుమ్ ఇంకా అండి ఉగ ఉగాదికి ఏం చేస్తారండి
ఉగాదికి బచ్చాలు పచ్చడా ఉగాది పచ్చడా కూడా చేస్తారండి షడ్రుచులతోని
షడ్ రుచులతోని చేస్తారా మన ద దసరాకు నూత రా వస్త వస్త్రాలు కొంటారా అండి
అవునండి ఇక మన ఇష్టం మన ఇష్ట ప్రకారం ఒకవేళ మనకు నాకు నచ్చితే కొనుక్కుంటాం ఇగ లేకపోతే లేదు ఇగ పరిస్థితిని బట్టి
ఐ నవరాత్రి కూడా అప్పుడే ఉంటాయి కదాండి
అవునండి
నవ నవరాత్రులు ఆ ఇప్పుడు మీ సైడ్ దుర్గామాతను నిలిచో పెెడతారు కదా అండి ఎన్ని రోజులు ఉంటారండి ఫాస్టింగ్ అక్కడ
అక్కడ తొమ్మిది రోజుల పండుగ ఉంటారు తొమ్మిది రోజులు ఉంటారండి ఫాస్టింగ్
అమ్మ అమ్మవారిని అలంకరించి మంచిగా మంచిగా ఉంటా అండి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటాయా ఉత్తర ప్రదర్శనలు ఆ పాటల ప్రదర్శనలు ఏమన్నా
పాటలు ఆ సాయంత్రం పూట ఇగ అందరు కలిసి పెట్టుకుంటారు తాంబూలా ఆడతారు మళ్ళా తర్వాత పూజ అయిన తర్వాత భోజనాలు కూడా ఉంటాయి
భక్తి పాటలు పాడతారా అండి
భక్తివే పెడతారండి మాక్సిమం
భక్తివి కూడా పెడతారా అండి
అవునండి
ఈ వినాయక చవితి చేస్తారా అండి వినాయక చవితి మీరు ఎలా జరుపుకుంటారండి ఏమైనా చెప్పగలుగుతారా కొంచెం వివరంగా
వినాయక చవివుతప్పుడు ఆ వినాయకుని విగ్రహం తెచ్చి ఇంట్లో కొలుచుకుంటాం అండి మన వాడలల్లో కూడా వియకుడిని వెడు తరు వినాయకుడిని పూజించిన తర్వాత వినాయకుడు అప్పుడు కూడా రోజు భోజనాలు పెడతారు మళ్ళా తర్వాత ఆ అన్నదానం ఉన్న తర్వాత రోజు నిత్య పూజలు అనేటివి ఉంటాయి పొద్దున సాయంత్రం
ఆ
మట్టి దేవుని తోటి మట్టి తోటి గోల్చుకుంటారు వినాయక్ కున్ని మళ్ళా వినాయక కొంది అయిపోయినాక పదకొండు రోజులు ఆ వినాయకుండి నిమజ్జనం చేస్తారు అందరు కాల్ని
వినాయకుడి ని మదం చేస్తారా అండి ఈ మన ఈ మన ఇప్పుడు వినాయకుడిని వాడలో తీసుకొచ్చేటప్పుడు ఊరే ఊరేగింపుగా తీసుకొస్తారా లేక లేదంటే ఆ ఊరికనే ఇలాగా అందరు కలిసి తీసుకొస్తారా
కొంతమంది వాడలో ఉ పెద్దవాళ్ళు ఇట్లా కొంతమంది అందరు కలిసి వెళ్ళి తీసుకొస్తారండి మంగళారతులతోని
ఓలింపి ఇంకా బాక్సులు బ్యాండడ్లు ఏమ పెడతారా అండి
ఆ పెడతారు
పెట్టి నృత్యాలు నృత్యాలు చేసుకుంటే తీసుకొని వస్తారా అండి
ఆ డ్యాన్స్ చేసుకుంటూ తీసుకొస్తారు
ఆ డ్యాన్స్ చేసుకుంటా తీసుకొని వస్తరు ఓకే ఇంకేమన్నా అండి బా
ఇంకా బతుకమ్మ అప్పుడు గూడా సేమ్ అట్లనే ఉం టదండి మేము మా గార్డెన్ ఉంటది, ఎస్పిఎం గార్డెన్ అని అక్కడ ఒయి ఆడతం అన్నట్టు.
ఆహా, ఎ ఎప్పటి వరకు ఉంట్రండి అక్కడ అంటే ఉండేవారు అందరూ.
ఆ, రాత్రి ప కొండు పన్నెండిటి వరకు లెక్ కపొత్తే ఒకటి ఇటి వరకు గూడా ఆడతరండి ఇంగ మనిష్టం
మన మనష్ మన ఇష్ట ప్రకారమ.
అవునండి
అంటే ఏ ఏ సమయం వరకన్నా జేసుకోవచ్చా అండి మనము
అవును ఆ సద్దులన్ జరుపుకుంటం తొమ్మిదవ రోజు
ఇమ్మిది రోజులు సద్జుల బతుకమ్మ జరుపుకుంట్రు అంటే సాబ్ అంటే స సద్దులు సద్దుల బతుకమ్మ అంటే ఏంటిదండి.
ఆ బతుకమ్మ తొమ్మిది రోజులు జరుపుకున్నంక లాస్ట్ రోజుని సద్దుల బతుకమ్మ అని సత్తుపిండి ఇచ్చుకుని టూ జరుపుకుంటరండి
ఆహా అంటే అం అంటే అం అంటే ఆహా అంటే అందరు కలిసి తి వాళ్ళకి కొంచెం కొంచెం ప్రసాదం ఇచ్చుకుంటూ, అది చేేసి వాళ్ళ దగర వాళ్ళ దగర రేట్ తీసుకుంటూ వీళ్ళ దగ్గర వాలు తీసుకుట్రు అంతేనా అండి.
అవునండి.
సరే అండి మీతో మాట్లాడీనందుకు ధన్యవాదాలండి, చానా సంతోషకరంగా అనిపించినాదండి
థ్యాంక్ యూ అండి, ఓకే బాయ్.